హలో
ఆ చెప్పండి
నేను పండగకి బట్టలు కొనుకుందాం అనుకుంటన్నాను నువ్ నువేమన్నా సజెస్ట్ చేయగలవా
బట్టలు అం అంటే మీకు గర్ల్స్ కి డ్రస్సులు నక్ తెలివు అనమాట అంటే ఏ టైప్స్ ఏ టైప్స్ ఏమేం ఉంటాయి ఆ నాకు అలాంటివి ఏం తెలిదు ఓన్లీ చీర్లు మాత్రమే తెలుసనమాట
ఆహా అంటే మరి నీ మీ ఊరు పండగ్కి మాత్ర్రమే చీర అంత ఇంకా ఎందుకో అట్లాగా కుండా డ్రెస్సెస్ లో అంటే ఇప్పుడు నేను కొన్ని ఆప్షన్స్ చెప్తాను దాంట్లో ఏమన్నా బాగుంటే చెప్పుకోలే
ఓకే సరే
ఉమ్ ఇప్పుడు మామూలుగా వెస్టర్న్ వేర్ ఒకటి ఉంటుంది ట్రెడిషనల్ ఉంటాయి పండగకి కాబట్టి మనం ఇంకా వెస్ట్రన్ వేర్ క ఏం లేకుండా ట్రెడిషనల్ లో చూసుకోవచ్చు
అవును వెస్ట్రన్ వేర్ అంటే ఏంటివి
వెస్టర్న్ వేర్ లో ఏం వస్తాయి ఇప్పుడు క్రాప్ టాప్స్ జీన్స్లు ఇంకా ఇప్పుడైతే ఫార్మల్స్ కూడా దాంట్లో క్రాప్ ట్రాప్స్ అ అంటే అవి ఇప్పుడు మామూలుగా కట్ టాప్స్ నీ లెంత్ ఉండేటు గాకొకుండా టీ షర్ట్ లాగా పైనికి ఉంటాయన్నమాట
ఓకే
ఊ ఊ వాటిని క్రాప్ టాప్స్ అంటారు
మూడండి
ఇంకా పడుగలపుడు ఉ
షర్ట్స్ షర్ట్స్ అమ్ మా మా గది
ప్చ్ వేసుకోవచ్చు అవి ఫార్మల్స్ అవి ప్చ్ కాలేజెస్ కాలేజ్ ఆఫీసు వర్క్ ప్లేసెస్ కి వేసుకోవచ్చు బాగుంటాయి
ఓకే అంటే మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఏసుకోరా
ఇంట్లో ఉన్నప్పుడు ఎందుకు వేసుకుంటారు అవి
ఓకే మరి మా అమ్మ మా నాన్న షర్ట్ వేసుకొని వెళ్ళిపోతది కూలి పనికి
అది వాళ్ళు బయట పోయినప్పుడు ఎండ తగులుకోకుండా ఉండడం కోసం అది వేసుకుంటారు అ
అలా మీరు ఎప్పుడై వేసుకున్నారో ఎండ తగులుకోకుండా
లేదు లేదు నేనసలు బయటికి పోను ఎండ లోకి
ఆ అవును ఎండ అంటే గుర్తొచ్చింది బా ఎండలు కాస్తన్నాయి కదా ఇక్కడ
అనిపితది మాకు ఇప్పుడు తక్కువంటే నిన్నమ్మన్న అంతా బాగా వర్షాలు పన్నాయా దాని వల్ల కొంచెం అంతెండ్ ఏం లేదు కూల్ గా ఉంది ఇప్పుడు మీదస్
మా కల్లా ఇగ మంచు పడుతుంది అనమాట
ఓహో యా ప్లేస్ అది
అంటే ప్లేస్ అంటే మాప్ ప్లేస్ అది మా ఊర్లో సాయంత్రం వేళకు మంచి పడినట్ ట్ అయిపోయింది ఈ రోజు ఎందుకేమ నిన్న మొన్న అంత ఎండగాసింది ఇప్పుడైతే మంచి పడతాంది కొంచెం కొంచెం చిన్నగా
ఓహో
ఊ చలి పెడుతుందండి చనా
ఊ
మరి మీరు మీరు ఎప్పుడైన్నా సమ్మర్లో వెకేషన్కి వెళ్ళారా
సమ్మర్ వెకేషన్స్ అంటే ఎక్కడ పోతన్నాం అట్లనేే అమ్మమ్ వాళ్ళ ఇంటికోని నాన్నమ్మళ్ళ ఇంటికోని అంతే కదా
ఆ అది నిజమే అది అక్కడ కూడా బ మంచి స్థలం అది మంచి ప్రదేశాలు ఇంటి దగ్గర బా విస్తీర్ణంగా ఉంటది మైదానం ఉంటది ఆ పెరడు ఉంటాది అలా దండిగా ఉంటాయి అన్నమాట చున్నీకి బా మంచిగా.
అంటే మంచిగా చేసి పెడతారు తినీ బాగా అన్నీ. ఇగా వేర్ వేరు ఏ అన్ని కొత్త కొత్తగా ఇగ వంటలన్నీ.
మరి ఇంకా నా నేనైతే అ సమ్మర్ వెకేషన్. లాస్ట్ టైమ్ వెళ్ళొచ్చాను. ఆ వడర్ లాల్ వెళ్ళొచ్చిన మళ్ళా ఇంకా కొడైకానాల్ వెళ్ళిన. వా ఊటీకి పోయిచ్చిన. ఇంకా ఇంకా చాలా ప్లే ప్లేసెస్ తిరు తిరుకొని ఓచ్చిన నేనైతే.
మీరు ఇంత ఫ్యామిలీ ట్రిప్పు.
ఆ ఫ్యామిలీ ట్రిప్పు.
మీ బాప్ బలేపోతారే ట్రిప్పులకంతా.
ఆ మాకి అంటే మక్ ఏ ట్రిప్స్ పోవడం అని చాలా ఇష్. ఇష్టం అన్నమాట కొత్తగా అంటే కొత్తగా కార్ గోన్నాంలే అ బిఎండబ్ల్యూ. ఆ ఆ బి బిఎం డబ్ల్యూ లో. పోవడం నాకు చాలా ఇష్టం అన్నమాట ఆ కార్లో.
బ్లె ట్రిప్. ఇంకా అన్నిటికీ మీరు కారులోనే పోతారా.
ఆ కార్ లోనే బోతాము మా బాబాయిళు గూడా కార్ ఒటున్నది.
ఎంత అయితుంది.
డీయిల్ ఎక్కువయితది ఖర్చు అంటే ఒక వై అదే డీజిల్ ఖర్చు వోస్తద వా. ఫిఫ్టీ థౌజంన్ స్స ఎయిటీ థౌజంన్ దాకా రావచ్చు రావచ్చు.
ఉమ్ మరి అంత ఖర్చు బెట్టుకొని బోతారా మీరూ.
ఆ ఖచ్చితంగా వోతాం సమ్మర్ వెకేషన్ ఓతే సంవత్సరానికి ఒకసారే కాబట్టి ఖచ్చితంగా. ఇలా వెళ్ళ వెళ్లేే వస్తాం అన్నమాట.
ఉహు. చానా మంచి మంచిగా ఫాలో అయితార మీరంతా.
ఆ మంచిగా అంటే మనం ఉన్నప్పుడే ఎంజాయ్ జేయాలి గదా కాబట్టి అలా అంతే.
ఉహు.
అంటే ఉమ్ మా బాబాయిలు గూడా వాళ్ళు కూడా ఒక ఒక ఇ. కార్ ఉందన్నమాట ఆడి కారు. వాళ్ళు గూడా రీసెంట్గా కోని రీసెంట్గా నే కొనిండేది అ మంచిగా అది గూడా బాగుం. ఉంటది ఆ ఇంగ మేమిద్దర్రం. మే మా బాబాయోళ్ళు మేము పోం. అవ్న్ మాట.
ఉమ్ మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి ఓ వెళ్తారు.
ఆ ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్తాం.
ఉమ్ ఓయ్ మామూలుగా టెంపుల్స్ కి అట్లా పోరా మీరు.
టెంపుల్స్ గూడా వెళ్ళొ అచ్చినాము గదా అరుణాచలం పోతాము ఇంకా. రామ్మందిర అది అద కొట్ర నా చూడు అయోధ్య. అయోధ్యకు వెళ్ళొచ్చినాము. ఆ అయోధ గూడా వెళ్ళాము మల్ల ద్వారా కాకు వోయొచ్చి నము వెళ్ళినాము మ. ఇంకా. ఇంకా చాలనాా వెళ్ళొచ్చినాం గుర్తులేదు గనీ నాకి. నాకి కేదార్నాథ్ బాగా నచ్చింది.
కేదర్నాథ్ కూడా బాగా మంచిగా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటంది అనమాట
ట్రెక్ చేసినారా మీరు లేకపోతే ఎట్లా పోయినారు
ట్రెక్ అంటే ఏం ఏమంటున్నారు మీరు నడుచ పరిగెత్తడం అంటున్నారా
అంటే అట్లా కాదు అక్కడికి మామూలుగా ఇప్పుడు కొండల మీద అంతా ఎక్కుకుంటా వాళ్ళు ఒక కట్టే ఆ ఏమన్నా ఇస్తారు దాని సపోర్ట్ తీసుకొని అట్లా ఎక్కుకుంటా పోవచ్చు లేదు అంటే వాళ్ళు కొంతమంది ఉంటారు గుర్రాల మీద గాని తీసుకుపోయే వాళ్ళు అట్లా వెళ్ళొచ్చు లేదు అంటే హెలికాప్టర్ ఉంటుంది అట్లా కూడా వెళ్ల చు అట్లా మీరు ఎట్లా వెళ్ళినారు అని
మేమ అక్కడికి మేము హెలికాప్టర్ లో వెళ్ళామ అనమాట మా ఫ్యామిలీ మొత్తం
ఉహుం
ఆ అలాంటి ఎంతో కాస్ట్ తెలీదు చార్జ్ తెలీదు అరౌండ్ ఒకర్ రికి ట్వంటీ థౌసండ్ ఎంతో తీసుకొనిన్నారు
వ్మ్ అవును తీసుకుంటారు కానీ అట్లా వెళ్ళలేదానికంటే ట్రే క్ చేస్తా పోయేవే మ్చ్ మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది
మేము టూ టా యాక్చువల్లీ టూ టైమ్స్ పోయినాం మ్ అన్న అనమాట అక్కడ అక్కడికి ఒకసారి ఇట్లా కొండలకి ఎక్ ఎక్కినాము కాళ్ళతో మళ్ళా ఇంగోసారి ఫ్రీ లేఫ్ దీంట్లో ఫస్ట్ టైమ్ పోయినప్పుడైతే హెలికాప్టర్ లో పోయినాం పైన్కి
వ్మ్
వ్మ్ బాగుంది చెడ్నీకి మంచు పడతాంటుంది కాని అక్కడ మీకు తెలుసా మంచి అంటే ఏమిటి అని
ఆహా లేదు లేదు మా ఇక్ ఇక్కడ మేము ఎప్పుడు చూడలేదు మంచి మా మేము ఉండే చోట అంతా అట్లేము ఉండదు మావీ ఎండలు చేప్పు అన్ని దండిగా ఉంటాయి. ఎక్కువ ఎండ ఎక్కడ ఉంటుందంటే మా మేము ఉండే ఏరియాల్లోనే ఉంటుంది
ఆ అయితే మా మా అక్కడైతే మంచి పడుతది అనమాట ఇట్లా అస్ స్నో బాల్స్ మాత్రం బాల్స్ బాల్స్ పడతాయ అనమాట పై నుంచి అది ఎంత త చల్లగా కొండలు అయిపోయింటాయి ఆ మంచిబడి బాగుంటది
మరి ఈసారి ఎక్కడికి ఏళ్ళచ్చినారు
ఆ నేను ఎక్కేటప్పుడు కొండ ఏ ఆ మ్చ్ కాలు కూడా ఇట్లా స్లిప్ అయింద అనమాట జారింది ఆ స్నోమింద కాలు పెట్టి అలా మళ్ళా ఆ అస్ కాలు కొంచెం బేని పడిపోలేదు కాలు బేనికింది మళ్ళా వాసింది అనమాట కొంచెం అయిన మళ్ళ ఆ దానికి కొంచెంపు మసాజ్ చేపిచ్చుకొని మళ్ళే అట్ల ఎక్కినం బాగా సరిపోయింది
ఉమ్
దేవుని తలుచుకునే అల్లాకు నొప్పి అంత పోయింది
ఉహుం
వ్మ్ అలా
ఈ సమ్మర్ కి ఎక్కడ పోయినారు మరి
ఈ సమ్మర్ కి మేము విశాఖపట్నం పోయినాం బీచ్ కి
ఓహో జ ఎక్కువ మంది ఉంటారేమో గదా
ఎక్కువ ఏం లేరు మేమ్ పోయినపుడు అయితే బా మంచి ఖాళీ ఉండిందినమాట
ఉం మీకు సండేస్ చెప్పన లైక్ ప సన్ సెట్ కా
రెండు అండి రెండు చూసినాం మేము ఆడ రెండు రోజులు బాగున్నాం అక్కడే ఓ బీచ్ పక్కనే ఒక ఫ్లాట్ తీసుకున్నాము
హూ హమ్
అక్కడే మాకు రెండు కార్లు పార్క్ చేసి అక్కడే ఉందాం అనమాట
స్
ఆ సన్ సెట్ చూసినాం సన్ రైజ్ చూసినాం అనమాట పొద్దున్నే నాలుగు గంటలకే పోయి అక్కడ బీచ్ దగ్గర పే ట్టే పోయింటే ఎంత బాగా అలలు వస్తున్నాయో అవి చూస్తుంటే బాగా మంచిగా ఉన్నింది
హూ హమ్
నీ కొ నిజం చెప్పాలంటే రాత్రిపూటలే ఎక్కువ అలలు ఆ అలలు పెద్దగొస్తయి అనమాట
ఉం మరి నైట్ అక్కడ బీచ్ లో ఉండనిస్తార వాళ్ళు
ఉన్నీరు ఉన్నీరు పొద్దున్నే అలో చేస్తారు
మంచిగా సీ ఫుడ్ అంతా తిన్నారా మరి
ఆ సీ ఫుడ్ అంటే గుర్తొచ్చింది రొయ్యలు పీదలు అన్ని అ రకరకాలు ఉయనమాట మండి ఉండింది పెద్ద రెస్టారెంట్ వింటే అక్కడ మా ఫ్యామిలీ మొత్తం ఆడ ఒకటే టేబుల్ డైనింగ్ టేబుల్ అయి అక్కడ ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు నేనే ఐటమ్స్ అయితే బౌల్స్ లో ఆ బాగుంది నే అనమాట
మరి మీకు ఎట్ల ఇప్పుడు? సీ ఫుడ్ అంటే బాగా నచ్చుతుందా, చికెన్, మటన్ తింటారా బాగా
సీ ఫుడ్ నథి నచ్చుతాది చికెన్ మట కూడ మటన్ కూడా నచ్చుతాది. మేము మాక్సిమం టూ త్రీ డేస్ కన్నా చేసుకుంటాం అనమాట. టూ త్రీ డేస్ కి ఓసారి అన్న మటన్ చేస్ కుంటాం మా ఇంట్లో బా మంచిగా అవి భలే ఇష్టం చానా తినడానికి మటన్
మ్మ్ ఓకె ఓకె
మీరు ఎప్పుడన్నా మటన్ తిన్నారా
మ్ తింటా ఉంటాను. మేము రెగ్యులర్ గా తినము అప్పుడప్పుడు తింటాం.
ఉం సరేనండి బాయ్
ఉం ఉం ఓకే బాయ్